హాయ్ అండి
హాయ్ అండి
బాగున్నారండి
ఆ బాగునమండి మీరు బాగున్నారా
బాగున్నా అండి ఏం చేస్తున్నారు న్నారు
ఏం లేదండి నార్మల్గా తినేసి కూర్చున్నాం
అవునా అండి ఆ యా తిన్నానండి మీ సైడ్ ఎలాంటి పండుగలు జరుపుకుంటారు మీకు ఎలాంటి ఏ పండుగ అంటే ఎక్కువ ఇష్టం అండి
నాకు సంక్రాంతి అంటే బాగా ఇష్ట ఇష్టమండి
హమ్ ఎలా జరుపు నాకు దసరా అంటే చాలా ఇష్టం అండి
అవునా మీరు ఎలా జరుపుకుంటారండి
మీ మీ మీడ్ సైడ్ ద దసరా ఇప్పుడు దసరా ఫస్ట్ డే స్టార్ట్ అయితది కదండి సో ఫస్ట్ డే నే మేము దుర్గామాతాని తెచ్చుకుంటాం అండి మేం దుర్గామాతని తెచ్చుకుని అంటే ఒక రోజు ముంద మం తెచ్చుకుంటాము పెద్దది తెచ్చుకొని ఇక్కడ చిన్న ఇప్పుడు వినాయక చవితికి ఎలా పెడతారు టెంట్ లెక్క పెట్టేసి విగ్రహం పెట్టడానికి పెడతారు కదా అలా ప్రిపేర్ చేసుకొని దుర్గమాత నీ పెడతామండి సో నవరాత్రిలు ఉంటు అది
హ్మ్
కనకమత
ఆ చెప్పడండి
దుర్గామాతను పెట్టుకొని ఈ రోజుకై నవరాత్రులు కదండి సో ఆ ఏ రోజుకి ఆ రోజు అంటే అతరాన్ని బట్టి ఆ రూపాలు మారుస్తుంటాం రూపం అంటే ఇప్పుడు సరస్వతీ దేవి రూపం అను ఆ రోజు వీణ పెడతాము తయారు చేసి ఇక పోతే కాలిక దేవి అనుకోండి కాలిక దేవి కి సింబాలిక్ గ ఒక రాక్షసుడ్ని చ చంపుతున్నట్టు ఆలా పెడతాను ఒక వేళ ఒక రోజు నాలిక అంటే రూపాలు ఉంటాయి రూపాన్ని బట్టి బొమ్మలు తయారు చేసి పెట్టడం అండ్ పొద్దున సాయంత్రం పూజలు చేస్తామండి అంటే పూజారి గారు చేస్ స్తరు
ఆ చెప్పండి
అండ్ ఏంటం అంటే ఆ పొద్దున్న సాయంత్రం పూజ చేస్తాము అండ్ చీరలు కూడా ఏ రోజు ఆ రోజు అలా చంగేచేస్తుంటం రూపాన్ని బట్టి అలంకరణ చేస్తుంటాం అండ్ పొద్దున సాయంత్రం కూడా ఆ రకరకాల నైవేద్యాలు ఉంటాయి అంటే ఆ దేవతకి ఇంకా ఒక రోజు ఒక నైవేద్యం ఇంకో రోజు ఇంకో నైవేద్యం ప్రసాదాలు అంటారు కదా అలా అలా మేము తయారు చేస్తామండి అంటే పూజలో కొంతమంది కూర్చుంటారు కదా మనం ఆ కొంతమంది ఈవినింగ్ కూర్చుంటారు కొంతమంది పొద్దున కూర్చుంటున్నారు పూజలో సో పూజలు చేసే వాళ్ళు ప్రసాదాలు తీసుకొచ్చినా కూడా మేము ప్రసాదాలు కొన్ని చేసి అక్కడ పెడతామండి ఆ వస్తారు చాలా మంది భక్ భక్తులు వస్తారు భక్తులు వచ్చి అక్కడ పూజలు చేసేలే పూజ చేయకుండా కూడా పక్కన కూర్చొని చూస్తారు అండ్ హోమాలు ఉంటాయి దీపారాధని దీపాలు పెట్టి అక్కడ దీపం పూజ చేయడం ఉంటది అండ్ బతుకమ్మ పూజ అయిపోయిన తర్వాత బతుకమ్మ కూడా పేరుస్తాం కదా బతుకమ్మ పేర్చింది కూడా అక్కడ పెట్టి పూజ అయిపోయిన తర్వాత పెట్టేసి ఇంగ బతుకమ్మ పాటలు పెట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు అనేతేడ లేకుండా అందరం బతుకమ్మ ఆడు తాము బతుకమ్మ ఆడిన తర్వాత ఇంగ పిల్లలు ఇంగ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ సినిమా పాటలకి కొంతమంది డాన్స్ వెస్తారు అలా డాన్స్ వేసిన తర్వాత ఆ ఇంగ మళ్ళీ రేపు మార్నింగ్ ఏం అ అన్నదాన ప్ర అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తారండి మా సైడ్
హ్మ్ చెప్పండి
అన్నదాన కార్యక్రమాలు చేస్తారు అండ్ ఇలా నవరాత్రులు మంచిగా చేసుకొని పూజలు పురస్కారాలు చేసుకొని ఇంగ తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత నిమజ్జనం చేస్తామండి సో మీకు నచ్చిన పండుగ సంక్రాంతి అన్నారు కాబట్టి సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
సంక్రాంతిని ని ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గ ఇక్కడ గ్యాదర్ అవుతామండి మేము మా చెల్లి వాళ్ళు మా తమ్ముడు హాస్టల్ నుండి వస్తాడు ఫస్ట్ డే భోగి ఉంటదండి చిన్నప్పుడు మేము నాలుగింటికి లేసేది లేచి భోగిమం బట్టలు పెట్టి కూర్చునేది నేన్ మేము మా పెద్దమ్మ వాళ్ళ మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అమ్మాయి అందరం ఆడుకునేది పొద్దున్నె లేసి మా వాకిలంతా ఊడ్చి ముగ్గు పెట్టేది ముగ్గు పెట్టేసి ముగ్గు పెట్టేసి మా అమ్మ మటన్ కర్రీ వండిద్దండి ఆ రోజు
ఉంటరా అండి
ఆ భోగి రోజే వండుకుంటం అండి మేము అంటే ఊర్లో మొత్తం ఈ రోజు కోసుకొని తింటారో మేము ఆ రోజే తీసుకొని తినేస్తాం
నెక్స్ట్ సంక్రాంతి రోజు ఏం చేస్తారు
సంక్రాంతి డే రోజు ముగ్
మీకొచ్చా అండి ముగ్గులు
ఆ నాకు వచ్చండి ముగ్గులు వచ్చు మీకొచ్చాండి ముగ్గులు
నాకు రాదండి నేను అప్పుడప్పుడు నేను నేర్చుకుంట యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటాను అండ్ మీరు కైట్లు ఎగరేడాలు లేకపోతే ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయినప్పుడు ఏమన్నా అంటే కైట్లు ఎగరేస్తారు కదా ఇప్పుడు సంక్రాంతి అంటే కైట్ ఎగిరే స్తారు కదా కైట్లు ఏగరెయడం వచ్చా మరి మీకు ఏగరెస్ తారా పండగ రోజు
దండి అంటే ఫ్యామిలీ అందరం కలిసి టీవీ చూస్తాం ఇగ మేము అక్కడ వేరే వేరే ఊర్ల నుండి వస్తాం కాబట్టి మా అమ్మ తోటి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా
అవునా అండి
ఆ మా అమ్మ నాన్న తోటి మా తమ్ముడు ఉన్నాడు
సంక్రాంతి కాకుండా ఇంకా ఏ ఏ ఫెస్టివల్స్ జరుపుకుంటారు మీరు
అ సంక్రాంతి కాకుండా సి లా పండుగ ఆ త్రీ ఇయర్స్ ఒకసారి ఊరు మొత్తం కలిసి పండగ జరుపు కుంటారండి
ఆ
శీతల పండుగ దసరా పండుగ దీపావళి ఉగాది శ్రీరామనవమి అన్ని జరుపుకుంటారండి
మొన్న ఉగాది ఎలా జరుపుకున్నారండి
ఉగాది ముగ్గుల్ తీసామండి ముగ్గులు తీసి పొద్దున్నే పచ్చ తల స్నానం చేసుకొని పచ్చళ్ళు చేశాను
ఆ అవునా పచ్చడిల్లో ఇదీ వేస్ తర చింతపండు మామిడికాయ ఉప్పు కారంము బెల్లము వేప పువ్వు ఇవన్నీ వేసే కదా ఉగాది పచ్చడి కదా
ఆ అవునండి ఉగాది పచ్చడి అలాగే చేస్తారు కదండీ
మరి భక్షాలు ఇవి పులిహోర ఇలాంటివి ఏమి చేయలేదంటి భక్షాలుంటే బొబ్బట్ల అండి
ఆ చేసామండి బొబ్బట్లు చేసాము పులిహోర చేసాము చేశాను చేసి తిన్నప్పుడు వాట్సప్ లో ఫోటో తీసి మా తమ్ముడు కూడా పంపించానండి
అవునా అండి
మ్మ్
ఆ మేము కూడా బానే చేసామండి అంటే హోలీ కూడా బానే ఆడాము ఎవ్రీ పండగకి మేము ఏం చేస్తామంటే పొద్దున్న కొంచెం తొంద ఎవ్రీడే కొంచెం లేసే టయానికంటే కొంచెం ముందు ఒక అర్ధ గంట ముందు గంట ముందు లేేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని బయట ముగ్గులేసి ముగ్గులేసిన తర్వాత ఇల్లు ఇల్లు తుడుచుకొని ఇల్లు మొత్తం సామాన్లు అంతా సర్దుకొని మొత్తం గుడికెళ్తాము లేకపోతే ఇంట్లో నే నపూజ చేసుకోవడం దీప దీపాలు పెట్టుకోవడం అలా చేస్తాము లేకపోతే గుడికెళ్ళి గుడిలో పూజ చేసి దర్శనం చేసుకొని అక్కడ ఉండేసి వస్తామండి మాకేంటంటే ఇక్కడ మా ఊర్లోనే ఇక్కడ గుడి ఉందండి సో మేము గుడికెళ్ళి వస్తాము గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఏ వంటలు కానీ ఏమన్నా చేసుకొని తింటాము అండ్ కొన్ని కొన్ని పండలకి స్పెషల్స్ ఉంటాయి కదండి సో ఆ స్పెషల్గా ఉన్న వంటలు చేసుకుంటాము చేసుకని తిన్ తింటాం అన్నమాట అండ్ ఎవ్రీ పండక్కి ఇంకా సేమ్ రొటీన్ కొన్ని పండగలకి నీసు ముట్టుకోవద్దు అంటే నాన్ వెజ్ తినొద్దు కాబట్టి కొన్ని పండుగలకి నాన్ వెజ్ తినము కొన్ని ఇప్పుడు వినాయక చవితికి తినము అండ్ కార్తీక మాసం అప్పుడు తినము సో కొన్ని కొన్ని పండగలకి ప్చ్ అంటే పూజలు ఉంటాయి కదా పూజలు చేసే పండుగలకి అసలు నాన్ వెజ్ ముట్టుకోమండి ఇలా చేస్తాము మా సైడ్ పండుగలు అండ్ హోలీ కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము ఈ ఇయర్ ఎలా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆడవాళ్ళలో అలా కలిసి మేము రంగులు పూయడం గాని రంగులు పూసి మా మంచిగా ఎంజాయ్ చేయడం లేకపోతే అందరం ఒక దగ్గర గేదర్ అయి వండుకొని తినడం ఇలా చేసామండి మీరెలా చేస తరు
మేము బానే చేసుకున్నామండి మీ సైడు హ్మ్ పండుగలు ఇంకా ఏ ఏ పండుగలు జరుపుకుంటారండి
మా సైడు కూడా ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్ అంటే సంక్రాంతి, అ ఉగాది అండి ఫస్ట్ ఉగాది అంటారు, ఇప్పుడు మన దాంట్లో ఉగాది అనేది న్యూ ఇయర్ లెక్క కాబట్టి, ఉగాది తర్వాత శ్రీరామనవమి వస్తుందండి, శ్రీరామనవమి తర్వాత ఆఫ్ర్ అర్ సోమిని గ్యాప్ తర్వాత ఇప్పుడు మనకు బోనాలు వస్తాయి, బోనాల తర్వాత రాఖీ పండుగ అది అన్నదమ్ములు జరుపుకునేది, ఆ తర్వాత వినాయక చవితి అని దసరా అని దీపావళి, మళ్ళీ మళ్ళీ సంక్రాంత్రి హోలీ మళ్ళీ ఇంకా రొటీన్ అన్ని పండుగలు జరుపుకుంటాం మేము మోస్ట్లీ, సో మీకు ఇష్టమైన పండుగ సంక్రాంతి కదండి
అవును
మ్ సో మీ ఇంట్లో అందరు కలిసి జరుపుకుంటారు
అవును అందరికం కలిసి జరుపుకుంటాం మీరు
భోగి మేము కూడా అందరం కలిసి జరుపుకుంటామ అండి కొన్నిసార్లు, అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఇంకా బంధువులను పిలిచి జరుపుకుండా కొన్నిసార్లు మేమే జరుపుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. సరే అండి మరి సరే అండి
సరే